నమస్కార
ఆ నమస్కాఖారంఅండి
బాగున్నారా అండి
ఆ మేము బాగున్నామండి మీరెలా ఉన్నారండి
మేము బ్రహ్మాండంగ ఉన్నమండి బోన్ చేసారా అండి
ఆ ఇందాకే బోన్ చేసామండి మీరండి
నేను ఇందాకే బోన్ చేసనండి ఏం భోజనం చేసారండి అవునండి
టీ కాఫీ లేమన్నా తాగారా అండి
ఆ నేను పెరగన్నం తిని ఇప్పుడే మజిగ దాయినాండి
టీ కాఫీ లెవెన్ తాగారా అండి
బూస్ట్ తాగ అండి మీరు అండి
నేను తాగనండి ఏంటివి
అవునండి మీ నుంచి కొన్నీ వివరాలు సేకరించుకోవాలనుకుంటున్నానండి మీరు అనుమతిస్తే
ఆ సేకరించండి అనుమతిస్తున్నా ఏం చెప్పాలండి
అంటే మీరు ఎలాంటి అంటే ప్రయాణం ఇష్టపడతారండి మీరు
నేను ఎక్కు నేను ఒకో తప్పుడు ఒక ప్రయాణం అండి అం అంటే ఫ్యామిలీతో వెళ్ళనప్పుడు దేవస్థానానికి అలా వెల్త్ ళ్తుంటమండి అలాంటి టైంలో ఎక్కువగా ట్రైన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి మరి ఇంగా ఫ్యామిలీ ఇంగా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా ఎంజాయ్ చేసే ప్లేసులు లైక్ బీచ్లు కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు అలాంటీ దగ్గరికి వెళ్ళే తప్పుడు ఉండ్లేదా ఇంగ ఎక్కువగా ఫ్రెండ్స్ తోనే వెళ్తానండి
అవునండి
మీరండి మీరు ఎలాంటి జర్నీని ప్రిఫరెన్స్ ఇస్తారండి ఎక్కువ
నేను అది డిపెండ్ అది సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఎక్కువ మనము దూరం ప్రదేశాల్లో వెళ్ళిపోయినప్పుడు బైక్ లో పోలేం కదండి అందుకనేది ట్రైన్ లేదా బస్సు లనేది ఉపయోగించుకుంటాం అండి మనం దగ్గర దగ్గర ఉన్న ప్రదేశాలకి ప్రయాణం చేయాలంటే మనము బండ్లల్లో అలగా ప్రయాణిస్తాం స్తమండి
ఆ
మీరు ఎక్కువ ఏ ఏ వెహికల్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడతారండి
ఎక్కువ మంది ఉన్నప్పుడైతే ట్రైన్లో వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతానండి
అవునండి
ఆ మరి ఇంకా తక్కువ మంది అంటే ఇంకా ఫ్రెండ్సే కదండి వాళ్ళతో ఎక్కువగా వెళ్ళేతప్పుడయిత్ అయితే ఇంగా బస్ ఇంగా బస్సుల కన్నా లేదా బైక్ అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి
అవున అండి
ఉ మీరండి
నేను అంతే అండి ఎక్కువ బండ్లో అయితే ప్రయాణం చేస్తానండి నాకు బస్సు లో వెళ్తే వాంటింగ్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా దిగ్గర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బండ్లలతోనే బండ్లల్లోనే పోతానండి నాకు బస్సు లో పోతే ఎక్కువ వామ్థింగ్స్ అలాగ అయితంటాయిడి నాకు అందుకు అనేది బస్ అనేది ప్రిఫరెన్స్ ఇ ఇవ్వన్ండి దానికి
అ
మీరు ఆ పేరెంట్స్ త అంటే ఇంట్లో వాళ్ళతో వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రదేశాలకు వెళ్తారు ఆ ఫ్రెండ్స్ త పోయినప్పుడు ఎలాంటి ప్రదేశాలకు వెళ్తారండి మీరు
అంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడైతే ఎక్కువగా దేవస్థానాలు కావచ్చు
అవునండి
లేదా ఎక్కడన్నా పెద్ద పెద్ద పెద్ద పెద్ద నగరాలు బంధువులు వాళ్ళ ఇట్లోకి వెళ్ళనప్పుడు
అవునండి
ఇప్పుడే ఇంకా ట్రైన్స్ లోనే వెడతామండి
అవునండి
కన్నా ఎంజాయ్ చేసే ప్లేసులు కావచ్చు అలాంటివి ఉంటాయి కదండడి కొంచెం అక్కడికి వెళ్ల అప్పుడు ఎక్కువగా బైక్స్ మీద ప్రిఫరెన్స్ ఇస్తుం సమండి ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడైతే
మీరు మీ ఇంట్లో వాళ్ళకు ఏ ప్రదేశాలకు వెళ్ళారండి
అంటే ఫ్యామిలీతోనా అండి
అవునండి ఫ్యామిలీతో
నేను ఫ్యామిలీతో ఎక్కువగా వెళ్ళిన ప్లేసులు అయితే అంటే నైంటీ పర్సెంట్ దేవస్థానాలకే వెళ్ళానండి ఎక్కువగా
అవునండి
అక్కడ మాకి చాలా రకమైన సంఘటనలు ఎదురయ్యాయండి
అ
మీరండి మీరు ఎప్పుడన్నా దేవస్థానాలకి ఇలా ఫ్యామిలీతో వెళ్ళారా అండి
స్థన లేదంటే దగ్గర దగ్గర ఉన్న ఊర్లో ఉన్న దేవస్థలానికి వెళ్ళానండి ఆ దూరం ప్రదేశాలకి ఎప్పుడు ఫ్యామిలీ అ పోలేదండి అంటే ప్రయాణం చేసి లేదు మా వాళ్ళగా ఫ్రెండ్స్ తో పోయిన అండి దేవస్థల అనుకు ఓకే ఎ
అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురు చేసుకున్నారండి మీరు
అంటే ఫ్రెండ్స్ తో పోయినప్పుడు మనకి ఎన్ని కష్టమ అయినా ఎ అది ఎంజాయ్ అనేగా అనిపిస్తుందిండి మనకి
అవునండి
అందుక అనేది అందుకంటే అందుకే అండి ఫ్రెన్స్ పోవడానికి కు ప్రిఫ కేసా మీరు
అవునండి
అవునండి
అంటే మాకు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడుయితే ట్రైన్స్ లో అండి
మీకు ఎక్కువ విజిట్ చేయ్యాలని ఉండి మీరు ఇంకా చేయలేకపోయిన డ్రీమ్ ప్లే ఏదాన్నా చెప్పగలరా మాకి
అది గోవా అండి
గోవానా అండి
గోవాను పాండిచ్చేరి అండి
అవునండి దేవస్థానంలో ఏదనా చెప్
దేవస్థానాలకయితే ఏం లేదండి అన్ని తి రిగినాము
ఆ అవునండి
ఔ అంటే మాకు ఇలా ఫ్యామిలి తో వెళ్ళినప్పుడయితే ప్రయాణాల్లో చాలా రకమైన సంఘటనలు ఎదురయ్యాయండి లైక్ ఫుడ్ కొరత కావచ్చు ఆ అక్కడున్న ఆ ఎన్విరాల్మెంట్ మార్పులు అలాంటివి చాలా జరిగాయండి మొన్న రీసెంట్ గా దేవస్థానానికి వెళ్ళినప్పుడే అక్కడ టమా ఫుడ్డు కొరత ఏర్పడిందండి అంటే చిన్నపిల్ల వాళ్ళు తట్టుకోలేరు కదండి ఫుడ్డుకి ఆకలికి ఆ మేము ఎలానో ఇంటిని ఇంటి దగ్గర నుం చి మేము ఫుడ్ తీసుకొని వెళ్ళామండి అవి ఇంట్లో హోమ్మేడ్ చెక్కిలాలు కావచ్చు నిప్పట్లు కావచ్చు
అవునండి
అలాంటివి తీసుకొని వెళ్ళాం కాబ టే వాళ్ళక్కొంచెం కడుపు నింపడం వల్ల వాళ్ళు ఏం ఎక్కువ ఆకలి అనలేదండి
అవునండి
మీరు ఎప్పుడన్నా ఇలా ఫ్యామిలీతో వెళ్ళారా అండి ఇలా మీకేమన్నా ఫుడ్ కొడతలు అలా ఏర్పడ్డాయాండి
టే ఎక్కువ ఫ్రెండ్స్ తోనే పోయినా అండి
అప్పుడేమ్మన్నా ఫుడ్కొ డతా లేకపోతే ఆక్కడున్న
అంటే ఫుడ్ అనింటే ఫుడ్డు అంటే ఎక్కువ వర్షం పడ్డము చలి ఎక్కువ వేయ్యడము అంటే మనము రగ్గులు అవన్నీ ఎత్తుపోము కదండీ చలికి కొంచెం సఫర్ అయింటాము ఆ అందుకే అండి ఇ ఎక్కువ మనము ఫుడ్ అంటే ఎక్కువ డిహైడ్రేట్ అయితంమండి. మనం ఎక్కువ వాటర్ తాగాలండి. ఫుడ్డు కూనా మనకి వేరే ప్రదేశాలకు పోయినప్పుడు కొంచెం సరిగ్గా తీసుకోం కదండి ఫుడ్డు అందుకు కొంచెం నీరసంగా నిద్ కునే కూండదు అందుకే నీరసంగా ఉంటాము అందుకు ఇంకా మనము కొం నిమ్మరసం తాగడము. మజ్జిగ తాగడము. కోకోనట్ వాటర్ తాగడము అలాగ ఇట్లా. ప్రిఫర్ చెయాలండి మనము అట్ల ప్రయాణాలకు పోయినప్పుడు
ట్టెండి బట్ అలాంటి సమయంలో
అంటే ఎక్కువ మనం రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఉంటాయండి. ఎక్కువ మనము మారుమూల ప్రాంతాలకు పోయినప్పుడు ఉండవండి.
అదే అండి చిన్న స్టేషన్స్ లో కావచ్చండి అలా అలాంటివి ఏవి దొరకండి లైక్ వాటర్ బాటిల్స్ కూడా దొరకని
ఆ కొన్ని కొన్ని స్టేటర్స్ ఉన్నాయండి వును ఒక నాకు తెలిసి అయితే ఒక నిమ్మకాయ క్యారీజ చేయడము ఇగ మేలండి నేను అడిగితే ఆ నిమ్మ నిమ్మ రసం తాగడం వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీస్ చిదండి అది మనకి
అది కూడా కావచ్చు లేదా మనము ఒకేళ వామ్ థింగ్స్ రావడం అలా అయితే ఆ నిమ్మపండు వాసన చూడడం వల్ల
ఆ అది మనకి కొంచెము మూడు చేంజ్ అయితదండి.
అంటే మీరు ట్రెయిన్స్లో ట్రావెల్ చేశారా అండి ఎప్పుడన్నా ఒకసారన్న
ఆ నేను చాలా సార్లు ట్రైన్ లో ట్రావెల్ చేసిన ఇట్లా అండి మీరు మీరు చేసారా అండి ట్రావెల్ ఆ ట్రైన్ లో పోయినప్పుడు మీరు ఆ ఎక్కువ ఏమన్నా రిస్క్ అంటే ఏమన్నా ఆ ఎదురు కున్నారా అండి సమస్యలు
అంటే చెప్పాను కదండి ఇందాక నేను ఫుడ్ కొడతానే అని
అవునండి ఫుడ్ కొరత ఎక్కువ మీరు నాకు తెలిసి ఫుడ్ కొరత ఎక్కువ అంటే ఫేస్ చేసారు. ఆ ప్రాబ్లం మీరు నాకి అనిపిస్తుంది. నిజమేనా అండి అవునండి
కాదండి మీరు ట్రైన్స్లో చైన్ చైన్ లాగడం చూసారా అలా అండి ఒకసారి అన్న
నేను చైన్ లా అంటే చైన్ లా ట్రైన్ స్టాప్ అయ్యింది కానీ నేను ఇంతవరకు దాన్ని ఎప్పుడు ట్రై చేసింది లేదండి ఎవరే సినిమాల్లో వచ్చ చూడడమే తప్ప దాన్ని ట్రైన్ స్టాప్ చేయడము రియల్ గా ఎవరు చేసినది చూసి నలేదు నేను చేసింది లేదు ఎప్పుడు ట్రైన్ అట్లా స్టాప్ చేసింది లేదు అంత అత్యవసరమైన పరిస్థితి నాకేప్ ఇప్పుడు అంటే నేను అంత అవసరం నాకు ఎప్పుడు కా రాలేదు మీరు ఎప్పుడైనా అలాగా చేసారా అండి అది
అంటే నేను చేయలేదు కానీ నేను వేరే అతను చేయడ చేసేటప్పుడు చూసానండి
అవునండి
అతను చైన్ లాగగానే అక్కడ ట్రైన్ స్టాప్ అయిపోయిందండి అప్పటికే ఓ టెన్ టూ ఫిఫ్టీన్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అంత ట్రైన్ స్టాప్ అయిందండి అక్కడికి టీసీ గారు వ వచ్చి అడిగారండి ఎవరు ట్రైన్ లాగారు అంటే అం త్త అక్కడ ఓ అంకుల్ ఉంటే ఆ అంకుల్ కి చెప్పారండి ఎందుకు అనీ అడిగి అయితే ఇలా ప్లాట్ఫారం పైన వారు వారి భార్య నలవ నడవలేని స్థితిలో ఉందండి
అవునండి
కి ఆయన వ బా వాళ్ళ భార్య కోసం ట్రైన్ చైన్ లాగబడా లాగాను అని చెప్పారండి వాళ్ళకి ఫైన్ జరిమానా అలాంటివి ఏమి కూడా వాళ్ళు వేయలేదండి
అవునండి
అంటే ఎందుకంటే ఇప్పుడు మనము ట్రైన్ చైన్ లాగాలం ఆ ఇల్లు రో ఆర్ఆర్బి ఉంటుంది కదండి రైల్వే డిపార్ట్మెంట్ వా ఏం చెప్పారంటే ఇట్లా గర్భిణీ స్త్రీలు కావచ్చు ఎవరన్నా ముసలి వాళ్ళు వృద్ధాంగులు అలాంటి వాళ్ళ కోసం లాగిన తప్ప తప్పు లేదండి అంటే వాళ్ళు కూడా ఎక్కువగా లాగే ప్లాట్ ఫారం పైనే కదాండి
ఆ నినుంగో ప్రశ్న మీకీ అడగలా గయల్సుకుంటున్నానండి
ఆ అడగండి అండి
అంటే ట్రైన్ లో పోయినప్పుడు చైన్స్ మ్యాచ్చింగు అంటే మొబైల్ కిటికీ పెట్టుకున్నప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎవరన్నా తీసుకొని దొంగలించడం అలాంటివి ఏమైనా చూసారా ఇప్పుడన్న ఎదుర్కున్నారా అండి
ఆహా లేదండి అలాంటి ఒకసారి కూడా ఎదుర్కోలేదు నేను చూనుగాని చూడలేదండి
అవునండి మీకు తెలిసిన సమాచారాన్ని మాకు అందించినందుకు మాకు చాలా ధన్యవాదాలండి మీకు చాలా కృతజ్ఞతలు తెలిపుచ్చి తెలిస్తున్నాను
మీకు కూడా చనా ధన్యవాదాలు అండి మీకు దోచిన సమాచారాన్ని మాకు అందజేసినందుకు